తిన్నం ఆండీ మీరూ తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నండి మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు
ఈ రోజు ఫంక్షన్ అంటే ఇళ ఉండి అది ఫంక్షన్ ఉంది
ఫంక్షన్ లో ఏం చేసారండి స్పెషల్
మడ పూరి ఉల్గడ్డ ఆలు ఆలుూ కరీ ఫంక్షన్ లో గోబీ రైసు పప్పు చారు రసం ఆ ఫంక్షన్ లో బాగా ఎంజాయ్ చేసచ్చామండి బాగా అవు
మీరేమేమి వంటలో వండుతారండి
నువవేమ వంటలు అంటే అవన్నీ వండుకుంటాం ఆండీ పచ్చళ్ళ పట్టుకుంటామండి మేము పచ్చడి పడతాము హలో
ఆ చెప్పండి ఏమో వండుతారండి మీరు
మేము టమాటా పచ్చడి మడకే పచ్చడి
టమాటా పచ్చడి ఎలా చేస్తారండి మీరు
తమాట పచ్చడి టమాటలగుోస్ కని చింతపండు నాన పెెట్టుకుొని టమాటాల్లో చెల్లుల్లిపాయలు దాంట్లో మేంపులు అన్నీ వేసి చేస్తుంది
అగేనండి
అవునండి
ఎట్లా రొ్తారా
ఆ రోటేండి గ్రైండర్ గ్రైండర్ ఏమి లేదండి నను రోడ్లోనే పతామండి బాగా పచ్చడి బాగా పడతామండి పచ్చడులన్నీ మామిడి ఏ సీజన్ వతే ఆ సీజన్ ఫసలు పడ
మామిడుకయ పచ్చడి ఉంట మామిడుకలు
మామిడికాయలు మాయే చెట్టి ఉంటాయండి కొన్ని కొనుక్ంట ట్టము కొన్ని తీసుకుంటాము అమ్ముతా ఉంటామండి మేము కూడా పచ్చళ్ళు పచ్చళ్ళు బట్టి అమ్ముతా ఉంటానండి
అదే మామిడికి పచ్చడి ఎలా చేస్తారండి
మార్చే పచ్చడి ఉందండి ముక్కలులకు కాయలు కోసి ఆరపడతామండి నీళ్ళలో కడిగి ఆరబెట్టి ముక్కలు పోసుకొని టెంకి తీసుకొని జీడంతా తీసి చేసుకుంటా ఉండి
అంటే మీరు ఒక్కటే చేసుకుంటారా
మేమే ఉంటామండి మేమే పిల్లలు ఉంటారు మేము చేసుకుంటాంది అన్నది ఎట్టుకోవండి మనిషి మేస్త
దాంట్లోకి ఏమేమిేస్తారండి
మేము ఉప్పు కారంము మెంతపిిండి ఆవుపిిండి పెల్లుల్లిపాయలు అన్ని వేసుకుంటాంండి నూనె శనకాయయి నూనె వేస్తేనే టేస్ట్ అవుతుంది
అయితే ఫస్ట్ ముక్కలు కోసుకున్నాక ఎలా
ముొక్కలులకు వస్తున్నాక ముక్కలు కోోసి పష్పుూ నూన ఉప్పు కారం అన్నిీ కలుపుతాం ఫస్ట్ నూనెలో కలిపి ము ముక్కలు గిన్నెలో నూనె పసుపు వేసి కలుపుకుొని తర్వాత నతాయన్ని అ మొక్క గట్టిగా ఉంటుందని ముందు నూనెతో కలిపేసి తర్వాత అన్ని పోతాండి ఆవికుండి
అది అంటే ఎన్ని కాయలకి ఎన్ని ఇస్తారండి
నాలుక నాలుగు సేర్లికి అది సేరు కారంవం అది సేరు ఉప్పు అది సేరు ఆవుపిిండి పా ఓ మెంతులు అర్ధ కేజీ ఎల్లుల్లిపాయలు కేజీ నర చెనకాయ నూనబడుతుంది
అంటే వెల్లుల్ ప కొత్తవిస్త
కొత్తయేనండి అన్నిీ కొత్తయి ఆవాలు కొత్తయ మెంతులు కొత్తవి మిరపయలు కొత్తవి పట్టించుకొచ్చి కారం వాడించిి పెడతామండి బాగా పచ్చడి మాత్రం బాగుంటుందండి ఎప్పుడన్నా వస్తే మీరు తీసుకోండి మా దగ్గర రా బాగుంటుంది
తీసుకుంటామండి మీకు చింతపండి ఎక్కడి వరకు
చింతపండు వస్తుందండి తీసుకుంటాము చింతపండు ఇక్కడికే వస్తుంది చింతపండు ఆటోల్లో వస్తు ారు లేకతే గపలు ఎత్తుకుని వతారు తీసుకుంటాము
అే టమాటా కచడులా
టమాటా పచ్చడి ముక్కలు కోసి
ఆ
పు పసు వేసి కలిపి పెట్టి చింతకుంటడా దాంట్లో నానబెడతామండి నానబట్టి పొద్దున్న పిండి ఎండ్లోకి వేస్తాం టమాటాలు సాయంత్రానికి రుబ్బితామండి మీ ఇంట్లో కారం ఉప్పు అన్నీ తుబేట్టుకుంటాము అల్ల పచ్చడి గోంగూర పచ్చడి
ఆళ్ళ పచ్చడ చెప్తారా కొంచెం నాకు
అల్ల పచ్చడ చెప్తా అండి అల్లం బాగా కొనేలల్లో కడిగి నానబెట్టి రాత్రి పినీలెలో కడిగేసి పొద్దున్నే కోసేసుకుంటాం డి చెంతపండు నాన పెడతా అ ఉప్పు వసుకు చెంతపండు రాత్రికి నాన్ పెట్ పెతండి నాన్నబడితే బాగా నాన్నంది పొద్దున్నే రుబ్బుకుం తం ఉమ్ రాత్రకి చింతపండ్ నాన్ పెట్టుకుంటాను రుబ్కుంట
ఉమ్ దాంట్లోకి ఏంవేస్తారండి అళ్ళ
ఆ అల్ల పచ్చట్లుకే అయ్యా దాంట్ అంతేనండి కారం ఉప్పు మెంతులు ఆవుపిండి అన్ని అతమడి తంట్లోకి అవ పిండి వేయండి అన్నీ ఇయ్యే ఏస్తామండి
అదేనండి వెల్లుఉల్లిపాయలు అద కేజీకి ఎంత పచ్చడ
ప బెల్లం ఏతము పంచదార ఏతమ అండి అల్ల పచ్చట్లోకి మెంతులు పావేత్తామండి
ఉమ్
అర కేజీ అల్లానికి కేజీ అల్లానికి కేజీ చింతపండు పెడు తం కేజి పంచదార కేజీ ఆ బెల్లం దానికి రెండు కేజీలు పడుతుందండి బెల్లం కారం ఉంటుంది కదా ఘాటె ఏకువా అందుకని దాన్లకి అట్టగే పెడతామండి అట్ట చేతేనే టేస్ట్ వస్తుందండి చింతపండు ఉప్పు దాన్ని సరిపడా ఉప్పు అద్దసేరు ఆ అద్దసేరు కారం ఏ
అవునండి ఈరోజు మీ ఇంట్లో ఏం వండుకున్నారండి
ఈ రోజు నేను వేసలు నాటు కోడి
మీకెక్కడ దొరుకుతాయండి కోళ్ళు
కోళ్ళ దొరుకుతాయండి పక్కన వేరేసాట దూరం కొంచెం దూరం వెళ్ళి తెర్చ్చుకోవాలండి తేక్కున్నామండి మా ఇంటికి వాళ్ళు బంధువులు వచ్చారు
బాగుంటుందా
నాటుకోడు బాగుంటుంది సూపర్ ఉంటుంది అన్నీ నాటుకోడు
ఏమం చేశారండి
నాట్టుకోల్లోకి మామూలు మసాలా అలండి అల్ న పేస్ట్
ఉమ్ ఫస్ట్ అంటే
ఫస్ట్ ఉల్లిపాయ వేసి పచ్చిమిరకాయలు వేసి వయించుతాండి కోసి వయించి తర్వాత తర్వాత కొంచెం మగ్గురు తర్వాత అల్ల వేసేస్తాము చికెన్ ము క్కలేసి కాసేపు దాట్లో ఉప్పు కారం వేసి బగా వేంచి బాగా మగ్గని ఇస్తామండి మగ్గని ఇచ్చి తర్వాత కొంచెం ఎసరు పోసి
అంటే నాటుకోడి తొందరగో తొందరగుడుకదం
ఆ లేటుగాని కుక్కర్ లో పెట్టవండి పొయ్యి మీద వండుకున్నాంమండి రోజు చుట్టాలందరు ఉండారని పొయి మీద ఉండవండి వాళ గ్యాస్ మీద కాకుండా పొయి మీద వండుకున్నాండి ఈ రోజు
ఇప్పుడు గ్యాస్ దొరికేది కష్
అట్టాగా ఉండండి తీసు జాస్ దొరగట్లేదు మా కట్లే కోం టై ఆ కట్టెలు నరుకుంటాము కట్టెలు ఉంటాయి కటెల్తోనే చేసుకుంటాం అవునండి మీరేం చేసారంండి ఇవాళ వంట
నేను జీరా రైస్ చేసానండి
అవునా ఉమ్ పెట్టండి తినేసి సర
ఏంటండి తిన్నాంమండి ఈ రోజు మేము కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళామం అలాగే మాకు ఫంక్షన్ ఉంటే వెళ్దామండి
మీరు కూడా ఫంక్షన్కి వెళ్ళారా మేము వెళ్ళామండి మీరు కూడా వెళ్ళారా అమ్మో
ఆ పూరి వండారు పూరి పెట్టారు అదే వడలాగా ఉంద వెడి అది పెట్టారు బా చేసారు బంగాళ దంప
అదే మా మావి మాయర్ పెట్టిన నట్టు పెట్టరు కదండి అవునండి జీరా రైస్ పెట్టారు మాకు పుదీనా రైస్ పోం ఇంకార్న్
ఆ వంకాయ పచ్చడి పెట్టారండి చాలా బాగున్నాయండి వంట్లు
మేము కూడా బాగా చేస్తామ అండి మా దగ్గరికి రండి తీసుకెల్తా ఈసారి హమ్ వంకాయ పచ్చడి పెడతాము గోంగోర పెడతాము నిమ్మకాయ ఉసిరికాయ అన్ని పెడతామండి పచ్చళ్ళ అన్ని మే
నీక్ మొలక్ మొలక్కంటారు
ఆ ములక్కాయలు కూడా దొరుకుతాయి ములక్కాయ పచ్చలు కూడా పెడతామండి ములక్కాయలు అంతే అండి అవి కోసుకుని ముక్కల్ని నీళ్లలో కడిగి ఆరబెట్టుకుని రెండు కేజీలకి ఒక అతి కేజీ కాలు కేజీ చింత కుండ పెడతామండి ఉప్పు కారం దానికి కూడా మెంతు పిండి ఆవపిండి ఒకటి వేయము ఎల్లులిపాయలు అన్నీ వస్తామండి
మీరు మీ రోట్లనే రుబ్బ
రోట్లో రుబ్బకుంటాం అండి మేము గైండర్ లేదండి మేము మాకు రోలు ఇష్టం
రోట్లు రుబ్బుతేనే టేస్ట్ అండి
రోట్లోనే బాగుంటుందండి ఏదైనా కూడా మేము రోట్లోనే చేసుకుంటామండి ఎక్కువ మా ఇంటి కాడ రోలు ఉంది వీళ్లుు ఉన్నాయి మాకు అయినా కూడా మేము దాంట్నే ఎక్కువ చేసుకుంటా ఉంటాము రోల్ అంటే ఇష్టం ముప్పై చిన్నప్పుడు మాకు రోట్లోనే చేసి పెట్టేవాళ్ళ అండి మా అమ్మ వాళ్లు
అదేనండి ఇంతేనా అప్పుడు కాలాలే
హ్మ్ అప్పుడికే బాగండి ఇప్పుడు వాటిడంటే అప్పుడు రోజులే వేరు ఇప్పుడు రోజులు వేరు మనుషులు ఆరోగ్యాలుగా కూడా ఉండేవాళ్ళండి ఇప్పుడు అన్న ఆరోగ్యం లా వస్తున్నాయండి అప్పుడు కథలే వేరు
అప్పుడు వంటలు తింటే ఏం వండినా టేస్ట్ ఉండ రుచిగా ఉ డి ఇప్పుడు ఏం వండిన రుచిగా ఉండవు ఎందుకంటే ఏస ఇక్కడ పొలాల్లో వేసె ఎరువుల వల్ల మందుల వల్ల ఉండే టేస్ట్ కూడా తగ్గి పోతుందండి అప్పుడు వానలకి పండ ఏంటండి పంట మా తాతగారు చెప్పేవారండి అసలు ముందు మందులు కొట్టేవాళ్ళు కాదంట వానలకే పండేయండి
అవునా వతాల వస్తే పండి అయే తినేవాళ్ళండి అప్పు అఐ తినే బతికేవాళ్ళండి వరి తక్కువ అండి అప్పుడు చెనకాయలు ఉమ్ కందులు అయ్యేనండి ఎక్కువ తిని బతు వచ్చేవాళ్ళంటే అప్పుడు అప్పుడికి తీగకాయ అనేది ఉండేదంటే చెనకాయ తీగకాయ కూడా తినేవాళ్ళు అంతె అయితే ఏత్త ఉండు ఏదొ దిగుబడి రాట్లేదు మ ఇంటొచెస్కునే వాళ్ళం అయి గూడా ఇప్పుడు ఏయట్లేదండి మ్ కొనుక్కుంటామండీ కందిపప్పు స సంవత్సరానికి సరిపడా ఒక యాభై కేజీలు వేసేసుకుంటామండి
మీరు పప్పు బాగా
అక్కొ రోజు కూలీలు ఉంటారు కదండి రోజు ఎయాల్సిందేనండి పప్పు మాకు ఎక్కువ ఇష్టమండి పప్పు తినాల్సిదేనండి
అదేలేండి మీరు కాల్ రిసీవ్ చే కున్నందుకు చాలా థ్యాంక్స్ అండి
థాంక్క్యూ అండి